హల్లొ
హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు
గుడ్ ఈవినింగ్ బాగున్నా మీరు ఎలా ఉన్నారు
మేము బాగున్నామండి హ్యాపీ సండే
సేమ్ డే అండి బాగా ఎంజాయ్ చేసారా హౌ వాస్ యువర్ డే
వెరీ బ్యాడ్
వై
పనికిమాలిన సినిమాలు సారీ అసలు సినిమాలు ఏమి రావట్లేదు ఈ రోజు డైలీ అన్నా ఏదో ఒక కొన్ని కొత్త మూవీ ఎస్తా ఉన్నారు ఈరోజు అస్సల్కి మొక్క ఒక్క సినిమా గూడా అన్ని వేరు మళ్ళీ వేసారు
ను లోకర్ వేసారే ఈ రోజు నేను లోకలు వేసారు మళ్ళొచ్చి
పాతవి ఇచ్చేసి వేసినట్టివే
ఉ ఔను
హు ఏదన్న సండే
నైట్ కాష్మోరా సినిమా ఎసారు నైన్ కి అది నేను మేల్ కొని మరీ చూసాను బోల్లే ఉంటదదీ కదా
బావుంటుంది హ్
ఉ అలాగే ఇంట్రెస్ట్గా హర్రరు క్రైమ్వి హర్రర్వి బాగుంటాయి థ్రిల్లర్స్వి
ఈరోజెందుకో మల్కా సండే అయినా కూడా ఒక కొత్త సినిమా కూడా వేయకుండా అన్ని పాతవే అండ్ లోకల్ ఛానల్లో కూడా అస్సల్కు వేం వెయ్లా అందుకే వెరీ బ్యాడ్
మ్
అస్సల్కి ఏంది స్పెషల్ ఈరోజు ఇంట్లో
ఈరోజు చికెన్ మటన్
ఆ లేప్ లేప్నావే బాగా
ఆ
ఎవరు జెసారేంటి
అక్క జేస్సింది
అంటే తినడం వర్కే మనం
అంతే అండి మీరు జేస్కో ఆ లేదండి మీరు జేసి పెడ్తానంటే నేన్ తిని పెడ్తా
ఔ ఔనా అంతే లే ఇంకా ఇంట్లో వాళ్ళేం జేస్సున్నారు
ఆళ్ళ పాటికాళ్ళు ఆడుకుంటా ఉండారు
అయ్యో హోంవర్క్స్ ఎగ్జామ్స్ ఏం లేవా
ఏం లేవు వాల్కీ నిన్నే రాసేసార్ హోంవర్క్ నిన్నే రాసేసారు హోంవర్క్ అంతా ఈ రోజంతా ఎంజాయ్ చేస్తున్నారు
ఆహా బస్సొస్సుందా వాల్కీ తీస్కూంకెల్లదానికి
ఆ బస్సొస్తుంది
ఉహు ఎక్కడ ఏ స్కూలు
అమర్రాజా ఐనా స్కూల్స్ నేమ్స్ ఎందుకండి చెప్పండి హా
ఓకే ఓకే మీరేం చేస్తుంటారు
నేనేం సేయలేదండి నీతో మాట్లాడుతు తోన్నానిప్పుడు మీరేం చేస్తున్నారు వర్క్ అంతా అయిపోయింది
ఆహా టీవీ చూస్తూ ఉన్నా కానీ ఏం సినిమా రాల అని మీతో మాట్లాడుతూన్నా మ్ మీ ఫ్రెండ్స్ కాల్ జేసారా
ఆ చేసారండి వాళ్తో మాట్లాడాను
ఆహా కొంచెం సౌండ్ ఒస్తాంది ఏం జేస్తున్నారు
సౌండ్ ఒస్తుందా ఫ్యాన్ తప్ప ఇంకేం వేయలేదే మీ దగ్గర నుంచి సౌండ్ ఒస్తుంది నాకు
ఔనా నా దగ్గర కొంచెం లైట్ గా టీవీ సౌండ్ వస్సుంది మీ దగ్గర ఫ్యాన్ సౌండ్ ఎక్కువ అన్నట్ ఉన్నట్టుంది
ఒహో ఎక్కువ సౌండ్ ఒస్తుందా
ఆ ఫుల్ స్పీడ్ గాలి
ఆ ఉండండి ఫ్యాన్ ఆప్తాను ఇప్పుడు
ఆ ఓకే
మ్
చెప్పండి మీ కాలేజ్ అయిపోయిందా నెక్స్ట్ ఏంటి
నెక్స్ట్ జాబ్ అండి
ఉహ్మ్ నెక్స్ట్ ఇంకేం చదవడలెమ్ లేద్
అయిపోయింది లాస్ట్ అన్ని చదివేస్నాం ఎంబీఏ దాకా చదివినాం ఇంకేం చదువ్తాం
ఓస్ వెరీ వెరీ వెరీ గుడ్
ఉమ్ పిహెచ్డి చేసేకి అంత ఇంట్రెస్ట్ లేదు ఎంబీఏలోనే అదే పెద్ద అడ్మినిస్ట్రేషన్ కాబట్టి బిజినెస్ అడ్మినిస్ట్రేట్
ఆహా
జాబ్స్ చుస్కోవాల్
ఓకే అవ్ను మీర్ చికెను మటన్ రెండ్ ఒక్సారి చేసి తినగళ్తారా
లేదు చికెన్ మాత్రమే తింటాం మటన్ తినం
మర్ ఎందుక్చేసార్ ఇది
మా ఇంట్లో వాళ్ళ్ తింటారు మటన్ నేన్ చికెన్ తింటాం
మటన్ మీరు తిన్నారా
తింటాన్
అంటే ఒకటి ఫ్రై ఒకటి పుల్స్ల వేట్ టారంటున్న ఆ కదా ఓకే ఓకే
ఉమ్ కా చికెన్ మార్నింగ్ తిన్నా నైట్ మటన్ తింటాం అలాగా ఓకే సార్ రెండు తినం
దానివల్ల పొద్దునోటి మన నైట్ కొట్ చేస్కోచ్చ్ కరెంట్ గా కూడా చేస్కోచ్
రూంబ ఎవరు చేస్తారు ఇప్పుడు ఒకటి చేసింది మా అక్క పొద్దున్నే ఒకటి చేసింది
ఓహో ఓ చ్చే మార్నింగ్ ఊటి ఆఫ్టర్నూన్ ఊట
ఉమ్
ఉమ్ ఇంకా
ఇంకేంటండి ఇంకేంటండి విశేషాలు మీరే చెప్పాలి ఇంకేమన్నా ప్లేసెస్ ఉన్నాయా చూసేకి అద లేదంటే మన మంచి ఇంట్రెస్టెడ్ మూవీ ఏమన్న తెల్సా మూవీస్ చెప్పండి రికమెండ్ చేయండి నాకు నేను చూస్తాను ఐ లైక్ టు వాచ్ హరర్ మూవీస్ మోస్ట్లీ ఉమ్ అడ్వెంచర్స్ ఆల్సో పర్లేదు
స్నా ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా ఇడు మా ఇంటి బంగారు సినిమా బా బాగుంటుంది
ఆ కే మా ఇంటి బంగారం కొత్త మూవీ యా కొత్
ఆ సమంత
అది చూసే చూసేసానండి బావుంది నిజంగా బావుంది
ఆ బావుంటుంది పెద్ది మూవీ చేసా పెద్ది మూవీ చూసారా
ఆ పెద్ది మూవీ కూడా చూసాన్ రిలీజ్ అయిన రోజే చూసాను
ఆహా అది ఇంట్లో చూసారా థియేటఎక్కేళ్లారా
ఇంట్లో ఉండే చూసాను థియేటర్క్ అంతా పోలే అప్పుడ్నేన్ మా అమ్మమ్మ ఉర్లో ఉన్నను
ఆహ
సాయి
ఇంకా ఇక్క తెలుగు కన్నా తమిల్ డబ్బింగ్ బాగుంటాయి ఎక్కువ మన వాటి కన్నా తమిళ్ డబ్బింగ్ వ తర
హు
ఏమి మూవీస్ అవి
న్నా చానా ఉన్నాయ్ పనిక్ మల్
ఉహు
ఆ
చూడాలి సూర్యవి బాగుంటాయి వాళ్ళ తమ్ముడువి బాగుంటాయి
అక్కో సూర్యవి
వీరభద్రుడా
అ సూపర్ హలో